ఆ నమస్తే మేడం బాగున్నండి
బాగున్నాయి మీరు బాగు రండి
ఆ వు నుబాగునువండి ఎలా ఉన్నారండి అందరు
అంతారు బాగున్నామండి చాండోళ్ళకి చేసిరండి ఎట్లా ఉంటండి మీరు
మంచిన ఉన్నామండి ఎక్కడంండి రోజు వారి పనుల్లో సమయమే సరిపోవట్లేదు
అంతేనాండి
ఆ తిన్నానండి మీరు తిన్నారా
ఆ తన్నమ్మంటం కూరగేశ్వర మిరు
ఎంత చేసినండి
అవునండి ఆ తన్నమడి బెండకాయ చార్ చేసినా తిన్నామండి
అదే చానా రోజులైంది.
అవునండి పిల్లలందరూ ఎట్లన్నారు?
అంతా బాగున్నామండి
ఉమ్ రేపు సండే కదా ఇగ రేపు ఏదన్నా స్పెషల్ చేసుకోవచ్చు కదండి.
అవునండి రేపు అంటే రేప్ మేము సండే సండే మటన్ తెస్తదండి మా సారు, మటన్ గోంగూర చేస్తాండి నేను.
అబ్బా మటన్ గొంగుర అంటే బాగుంటది, బాగా చేస్తారండి మీరు?
అవునండి ప్రతి సండే అదే చేసుకుంటామండి మేము.
బా నాకు చాలా ఇష్టం అండి, ఎట్ల చేస్తారండి అది నేను ఎప్పుడు ట్రై చేయలే, నేను ఎక్కువ ఆ చికెన్ తింటాం మేము కీమా తింటండి, మటన్ గోంగూర మా ఇంట్లో చెయ్యరాదు ప్పుడు ఎవరు చేయలేదు కూడా.
అవునా అండి.
ఉమ్ ఎట్ల చేస్తరో చెప్తారాండి కొంచము. అంటే వర్ణించుతరా కొంచం
ఆ రేపు చేస్తాను, చెప్తాను తప్పకుండా చెబుతాను అమ్మ మటన్ కి కొంచెం మీరు తెస్తారు కదండి మటను.
అవునండి పావు కిలోనో, అర కిలో అట్లా
ఆ అర కలో తెచ్చినా కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి, కోసుకొని మటన్ని కోసుకొని, ఉల్లిగడ్డ గుడ ఒక చిన్న ఉల్లిగడ్డ ఈసి కడగాలె, రెండు మూడు సార్లు ముక్కలు కోసుకునం, అయితే కుక్కర్ లో వి ది మన కుక్కర్ కావాలండి, మటన్ కొంగూర చేసే ఎందుకంటే మటన్ ఉడకదు కదండి
అంటే దీక్షలో చేయడానికి కుదరదా అండి?
అంటే డీక్షలు చేయాలంటే చాలా గ్యాస్ పడుతదండి
అహహ అంటే ఉ ఉందండి నా దగ్గర కుక్కర్ ఉంది.
ఆ కుక్కర్ ఉంటే పర్లేదండి, మంచిగా ఏం చేయాలంటే ఉల్లిగడ్డ, పచ్చిమి కాయలు ఏసి నూనె ఇప్పుడు అర కిలో అంటే ఒక ఐదు పావల నూనె పోసి తాలింపు గింజలు, కరివేపా కు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఏయించుకొని కొంచెం దోరగా వేయించి మటన్ వేయాలండి. మటలే ఏష్ మంచిగ మూత పెట్టగానే ఇట్లా తుక్క తుక్క తుక్కని ఉడుకుతదండి వాటర్ అన్ని బయటకు వస్తాయి.
అంటే కాదండి మరి మామూలుగా అయితే ఉల్లిగడ్డ పచ్చిరకాయలు లేనా, పసుపు అల్లం వేస్ రుకదండి ఆ
అట్లే ఆహ అట్లే ఏమేయనండి నేను ఏసినంక ఆ పైన కొంచెం నూనె తేలుతదండి, బాగుడికి నూనె తేలినంక అల్లం పసుపు వేస్తానండి, పచ్చివాసన పోయేదాంక, అల్లం పచ్చివాసన పోవాలి.
అంటే ఉడకాలి అంటే ఎం ఆ టైం చెప్పవదు దాని అంటె సమయము ఒక ఐదు నిమిషాల
అట్లే ఒక పదిహేను నిమిషాలు మంచిగ ఉడకబెడితేనే నూనె తేలుతదండి పైకి
అంటే దేక్షల కదండి మరి పదిహేను నిమిషాలు, పది నిమిషాలంటే
ఉంచాలి సిమ్ లో పెట్టాలండి, పెద్దగాదు పెట్టేది సిమ్ లో
ఆహా ఆ
సిమ్లా చిన్నగా సిమ్ లో పెడితే, పదిహేను నిమిషాలు ఉంటాయ్.
మరి కుక్కర్ లో అయితే రెండు మూడు విజిల్ వస్తది రాదాండి.
అదే అండి ఒక మాట అండి, ఏశినంక అల్లం పసుపు ఎసినంక కలిపి కొంచెం సేపు పచ్చివాసన కల్పి కారం వేసుకోవాలండి కారం ఉప్పు ఎస్కోవాలి
హ్మ్
ఎసుకొని ఒక టమాట చిన్న టమాట కోసి ఎసుకోండి ఒక ఐదు విజిల్స్ రావాలండి తగినన్ని నీళ్లు పోసుకోవాలి అందులో ఆ కూరకు తగ్గట్టు ఒక ఒక మీడియం గ్లాస్ నీళ్ళు పోసి కుక్కరు విజిల్ పెట్టి ఐదు విజిల్స్ వచ్చేదాకా జేయాలండి
ఆ
ఐదు విజిల్స్ వచ్చినంక మనం వెమ్మటే మూత తీయద్దండి ఆవిరి అయిపోయిన్ దాక అట్లనే ఉంచాలి కుక్కర్ ఆవి కొంతమంది ఎమ్మటే విజిల్ రాగానే పప్పు తీసేస్తారు కదా ఆవిరి అట్లా తీస్తే ఉడు కదండి దాని అట్లనే ఆవిరంతా పోయిన్దాంక ఉంచినంక గోంగూర గిల్లుకుంటా కదండి మనం లేత గోంగూర అయితేనేేమో పక్కన వేరే డేక్షలు ఎ వేయించుకోవాలండి దగ్గరకైతది
హ్మ్
ఒకవేళ ముదురు గోముద్రు ఉందంటే వాటిని మంచి గిల్లి చిన్న చిన్న ముక్కలు కోసి రెండు సార్లు క కడిగి ఎయించుకోవాలండి
ఆహా అంటే కుక్కర్లో వేస్తే ఉకుతది కదండి గోంగూర కూడా
అట్లా బావుండదండి ఎందుకంటే పెద్ద పెద్దగా ఇట్లా తీగ లాగా ఉంటది
టేస్ట్ రాదంట
అవునండి టేస్ట్ రాదండి తీగలాగ వస్తది అన్నమాట
ఆహా
అయ్యో ఎట్లాండి మాట్లాడ్డానికి ఇబ్బంది అయితుంది కదండి ఆ అహా ఇప్పుడే వచ్చిరండి
ఆహా అవునా
అవునండి
బాత్రూమ్ కన్నా ఎళ్తారండి
ఆ ఆ వెళ్తారు ఇంకా టైం పడుతుల్లె గానండి ఇగ అట్లా
ఆహా అంటే ఇగ అట్లా ఉడికేస్తే అయిపోతద అండి
అవునండి పక్కన గోంగూర ఎయించుకోవాలి ఎయించుకున్నాక ఈ ఆవిరి పోయినంక మూత తీసి గోంగూర అందులో కల్పాలండి కలిపి ఒక రెండు నిమిషాలు ఉడికించి మంచిగా గరం మసాలా ఉంటది కదండి మనం
అవునండి
జీరా ఏంటిది అంటారు అదే యాలకు యాలకులు దన్యాల పోడి దాల్చిన చెక్క అన్ని ఇట్లా దంచి అందులో ఎయాలండి ఎసి కొంచెం కోత్ మీర చేసుకొని ఒక రెండు నిమిషాలు అయినంక మనము దింపుకొచ్చండి అయితే కూర అయిపోయింది మంచిగ ఉంటది చాలా బావుంటుంది
అంటే అండి ఇంకొకటి ఏందంటే ది ఇలాచీలు అవి ఎస్తా ఏమి ఎయ్యరు కదండి మటన్లో
మటన్ల సాజిరా ఎ లవంగాలు యాలకులు దల్చినాచెక్కేసి హ్మ్ దంచాలి
ఆ
దంచితే అది లాస్ట్ కి మనం మటన్ అయిపోగానే దించేస్తాం కదా
అవునండి
ఆ అయిపోగాంనే మటన్ అయిపోయి దింపి ఏయాంగానే ఆ ఏమంటారు అందులో ఏసేయాలి ఆంటి వాళ్ళేమో మా ఆంటి వాళ్ళేమో అది ఆంటి పక్కన ఎంచకుండా అందులో కూరల్నే ఎషెది
ఉనా
అట్లా కూరలు ఎస్తే ఏమైంది తిన్నప్పుడు అది మొత్తం సరిగ్కా కాకుండా మంచి మంచిగా ఉండక పోయేది అనమాట అరే మమ్మీ ఏమో మా మమ్మీ ఏమో అది అల్ళ ఎంచుతాది కదా పక్కన ఎంచుతాది గా
ఏంచి చేయడం వల్ల మంచిగా ఉంటది అనమాట
కూరకా
ఆ టేస్ట్ మంచిగా ఉంటది ఇప్పుడు పక్కన ఎంచుకుంటే ఆ మటన్ లో గోంగూర ఏయ్యంగానే ఆకుల ఆకులు పచ్చి ఆకులానే ఉంటాయి
సరేలేండి ఈసారి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి చెప్తాను
కిలో రేపు దేయంగానే ఏం చేయాలంటే మంచిగా చిన్న చిన్న ముక్కలు కోసి కూర చేసి ప పక్కన ఎంచి అందులో వేస్తే అయిపోతాది మటన్లా గోంగూర
నోస్
ఆ అంతే ఒకసారి ట్రై చేస్తే ఎదన మళ్ళీ ఏమైన డౌట్ ఉందనుకో మన రేపు సండే కాబట్టి ముందే జూసి చేసుకోవాల్ల అప్పటికప్పటికి అంటే కష్టం కదా
ఆహా సరే అండి ఉండన
హ్మ్
సరే అయితే ఉంటామళ్ళ
ఓకే